హలో
హలో
హలో
హలోరా ఏం చేస్తున్నావ్
ఏం లేదక్క ఇంత ముందె టిఫిన్ చేసినా
పిల్లలు వెల్లింలా
ఆ ఎల్లిరు స్కూల్ కి
అదే నిన్న గ్రూప్ లో నిన్న కాల్ చేసి గ్రూప్లో చేరుతా అన్నావ్ కదా చేరినవా నువ్వు చేరుతావా గ్రూప్ ల చేసరుతావా అంటే ఇక్కడ మీ అమ్మోళ్ల ఇంటి కడ ఉన్నావన్నవ్ కదా ఇక్కడ చేరలే అం
ఆహా లేద్ లేద్ ఇక్కన్నే ఉంది
ఇక్కడే ఉందా
ఆ ఇక్కడే ఉంది
ఏమన్నా లోన్లు తీసుకున్నావా
ఆ రీసెంట్ గా తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతంది
కంప్లీట్ అయిందా
ఇంక్కొక్క ఎయిట్ మంత్స్ అయితే కంప్లీట్ అవుతది
ఆ అదే షాప్ పెట్టుకుంటా అన్నావు కదా బ్యూటీ పార్లర్ పర్సనల్ లోన్స్ కూడా ఇస్తున్నారు ఆ యూనియన్ బ్యాంక్లో ఎంత అంటే ఇప్పుడు ఎస్టిమేషన్ ఎంత అంటే షాపు నువ్వు అమౌంట్ అయితే నీకు అయితది అంటే ఫస్ట్ తెలుసుకుంటవు కదా వేరే వాళ్ళ షాప్స్కి కెళ్ళి షాప్ లోకి వెళ్ళి ఎంత అవుతది పెట్టుబడి ఎట్లా అని తెలుసుకున్న తర్వాత ఆ ఎంత అమౌంట్ టనే ఇక మనకు అంటే నీకు సిబిల్ స్కోరు ఉందా
ఆ ఉంది
అట్ల అయితే ఓకే ఇస్తరు మంచిగనే గని
సెవెన్ సెవెన్ ఫార్టీనేమో ఉంది
ఆ అయితే చూసి ఈది ఆధార్ కార్డు పట్టుకొని వస్తే దాంట్లో అకౌంట్ తీసుకోవాలి కొత్తగా అకౌంట్ తీసుకుంటే దాన్ని బట్టి పర్సనల్ లోన్స్ కూడా ఇస్తాండ్లు కొంత మాకు చెప్పిండ్లు మీటింగ్లో
ఎక్కడ మన యూనియన్ యూనియన్ బ్యాంకా
ఆ యూనియన్ బ్యాంకులో ఇస్తాన్లు
అవునా అల్ల నాకు అకౌంట్ ఉంది
అరే మరి ఇంకేంటి మరి అడగలేదా మరి మీ సార్తోనెళ్ళి అడగలేదా మరి
అయితే రీసెంట్ గా ఇప్పుడు నా సర్ నేమ్ చేంజ్ చేయించుకుందన్నట్టు
ఆ
ఆ అయితే ఇప్పుడు అకౌంట్ అకౌంట్ లో కూడా నా నేమ్ చేంజ్ కావాలంటె ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికట్ అగుతార్రు సట్ ఫికెట్ అమ్మ వాల్లింటి కాన ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చిన తర్వాత ఆ నేమ్ చేంజ్ చేసిన తర్వాత అప్పుల్లోన్ తీసుకుంటా
ఆ కంపల్సరీ ఇస్తారంట తీసుకో మళ్ళీ నువ్వు అంతకు ముందే అన్నావు కదా నే షాప్ పెట్టుకోవాలి కంపల్సరీ అని ఎట్లాగో పిల్లలు కొంచెం ఎదిగిన్లు కదా అంత ముందు ఇంటి దగ్గరే చిన్న చిన్న పిల్లలు చిన్నగా ఉన్నారని నేను చేయలేకపోతున్నా నేను చెయాలని ఇంట్రెస్ట్ ఉంది అని అన్నావు కదా
అవునవును
అయితే ఇప్పుడు తీసుకో మీ సార్ని పట్టుకొని ఏళ్ళు ఒకసారి వెళ్లి అడిగి మరి ఎంతిస్ స్టర్ సార్ ఏమౌంట్ అను మంచి ప్లేస్ తీసుకో లేదంటే మాకు ఇక్కడ షటర్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడైనా పెట్టుకోవచ్చు నువ్వు
అయితే నాకేనేష అంటే ఇప్పుడు మేమున్న ఇప్పుడు దీంట్లో షటర్ ఉంది గా రూమ్ ప్రజెంట్ ఇప్పుడు మేము ఉన్న రూమ్ ల అది బానేను కొంచెం అటు ఇటు కొంచెం కన్స్ట్రక్షన్ చేసిందంటే ఇదే సెట్ ఐతది అనేసి అనిపిస్తాంది ఎందుకంటే హాలు పెద్దగుంది రూము
హా మీరు అడ్జస్ట్ ఐతరా మరి అట్లా
ఆ అట్లా అడ్జస్ట్ అయితే సరిపోతదా ఆదే
హ్మ్
ఆ
సరిపోతే మరి అది కూడా చేసుకోదు అది రోడ్కుంటందా
అ మెయిన్ రోడ్డు గేటు
ఆ లోపలికి గాకుండా కొంచం రోడ్ ఉంటే క్లిక్ అయినాక మనం సందులో అయినా పెట్టుకోవచ్చు క్లిక్ అయితే ఎక్కడ సందులో ఉన్నా వాళ్ళు వస్తరు కంపల్సరీ ఎందుకంటే మనం బాగా చేస్తే వస్తనే ఉంటారు ఇంకా నువ్వు ఎట్లాగో నేర్చుకున్నా కాబట్టి కంపల్సరీ చేసుకోరా
ఉమ్
చేసుకుంటాయ్ లోను అంటే తక్కువనే వన్ రుపీ వడ్డీ అట్లా కట్టడం ఉంటది ఎట్లాగో నువ్వు పొద్దున్నే ఓపెన్ చేసుకోవాల లేట్గా రావద్దు ఇప్పుడు నువ్వు పని చేయాలనుకుంటే టకటక పొద్దున్న వచ్చేసి తొమ్మిది గంటల వరకు తీసుకొని ఈవినింగ్ వరకు ఉంటే నీకు ఆ ఖాళీగా ఉండకుండా ఎవరొక్కరు వస్తనే ఉంటారు
అవును
కూడా చేసుకోవచ్చు మళ్ళీ నెల నెల లోన్ అమౌంట్ కూడా కట్టడానికి నీకు వీలుంటది అట్లా చేస్ ఆ అట్లా చేసుకో షాప్ పెట్టు
ఫ ఆ ఫస్ట్ ఏందంటే ఇది నేమ్ చేంజ్ గాలే నేమ్ చేంజ్ అయినాక
ఎప్పుడదిను ఆ సర్టిఫికేట్ తీసుకొచ్కొని చేయించుకోవాలంటనా
ఆ ఇప్పుడు నేను సర్టిఫికేట్ అది తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కన్చెల్లి అవేంటి ఆ ఫామ్ ఫిల్ప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కన్చెలు మళ్ళా వరంగల్కి చెంచ్ చేస్తారయితే మెయిల్ చేసిన తరువాత మళ్ళ అక్కడ నుంచి వెళ్లి ఓకే అయిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గ ఎకౌంటూ ఈ నేమ్తో తీసుకోవాలన్నట్టు
ఆ మరి ఎట్లా మరి కరెక్ట్ పెట్టుకోలేద మరి నేమ్ అంటే అమ్మ వాళ్ళ పేరు చేంజ్ చేయాల అంటున్నార
ఆ అయితే ఇన్ని రోజులు మా అత్తమ్మ వాళ్ళే సర్నేమ్ ఉండే రీసెంట్గ ఇప్పుడు మా మదర్ వాళ్ళ సర్నేమ్ చేంజ్ చేయించుకున్నా ఇప్పుడు మన స్టడీ సర్టిఫికేట్లు ఉన్న ప్రకారం అయితే ఆ నేమ్ చేంజ్ చేయించుకున్నా
ఆహా దాంట్లో ఉన్నట్టు చేయించుకున్న ఉన్నట్టు
ఆ ఇప్పుడు సర్టిఫికెట్లు ఉన్న మళ్ళా వేరే దాంట్లో ఎట్లు ఉండదు కదా
అవును వేర్వే వేరు వేరు ఉండద్దు మళ్ళ ప్రాబ్లం అవుతది నీకే తర్వాత తర్వాత ఇప్పుడే చేయించుకోవడం బెటర్ త్రి చేంజ్ చే చేసుకుంటే ఇగ మళ్ళీ ఏ ప్రాబ్లం ఉండదు ఇ అటు మీది మెయిన్ రోడ్కి ఉంటుంది కాబట్టి పెట్టేసుకో ఇగ పెట్టుకో ఒకాళ మీయ టిచిగ పిల్లలంటే నువ్వు వచ్చే టైమ్కి వస్తనే ఉంటారు ఆయన ఇంటి దగ్గరే పెట్టుకుంటా అంటున్నావు కదా
ఆ ఇంట్లోనే
ఇంట్లోనే మరి ఇంకేంటి ఇంట్లోనే కాబట్టి వాళ్ళు వ చ్చే వరకు వాళ్ళని చూస్పోతే అటు షాప్ చూసుకోవచ్చు ఎట్లాగ నీకు పని వస్తది కదా పని వచ్చినప్పుడు చేసుకోవాలి అన్నీ నేర్చుకున్నావు మంచిగా నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా చేయడానికి
ఇగ మళ్ళీ ఫ్రెష్గా తీస్కొచ్చుకోవాలి
ఫ్రెష్ అంటే ఇప్పుడు ఏమన్నా మ్యారేజ్ ఈవెంట్స్ అయితే నువ్వు వెళ్తావ మరి చెప్తే అట్లా చేయగలుగుతావా చేయగలుగుతావా అదే ఇటు మా వాడ సైడ్ ఉన్నాయి రెండు మూడు మ్యారేజ్లు ఏమన్నా ఒకవేళ అడుగు టే మరి తక్కువకు తీసు ఎవరైనా డబ్బులు తక్కువ తీసుకోవాలని చూస్తారు కదా వాళ్ళు కూడా మధ్య తరగతులే అన్నట్టు
అవునా
ఆ అమౌంట్ తక్కువ తీసుకుంటుంరా కొత్తగా నేర్చుకుంది మరి కావాలా మీకు మరి రమ్మనలా అని అడుగుతా మరి ఫోర్త్కు ఉన్నది మ్యారేజీ
ఈ ఫోర్త్ క
అవును
ఆ ఓకే
ఒకవేళ ఒకే అంటే చేస్తవు కదా
ఆ చేస్తా
మరి ఐటమ్స్ తెచ్చుకోలే అంటున్నావు తెచ్చుకుంటావ మరి అప్పటి వరకి
ఇవాళ ఓకే అంటే వాళ్ళు ఇప్పుడు వన్ డే బిఫోర్ మనకి చెప్పిరూ అంటే మనం పోయి తీసుకొచ్చుకుంటాం కదా
సరే అడుగుతా అట్లాట్లా ట్రై చేసుకో అయిపోతది అరే ఒకటి రెండు సార్లు చేస్తే అరే వాళ్ళు అరే బానే చేస్తుంది ఎట్లా చేస్తుందో తెలుస్తది కదా బాగా చేస్తుందా ఎట్లా చేస్తుందా అని ఇంక వేరే వాళ్ళకి చేయడానికి అవకాశం ఉంటాది నీకు
ఆ అదే చూస్తున్న
ఆ ఇంక ఏమ్ చేస్తున్నావు
ఇప్పుడే వర్క్ అయిపోయింది ఇంట్లో
అవునా
ఆ
మిషన్ లాంటిది టిఫిన్ లేదురా అ భోజనమే భోజనమే వండినా అయి పోయింది ఇగ నాకు కూడా కొంచెం వర్క్ కాలేదు అదే నువ్వు అది అన్నావు కదా లోన్ కోసం అడిగినామని కాల్ చేసినా నేను మీ ఆంటీ వాళ్ళు ఏం చేస్తాళ్ళు ఆంటీకి హెల్త్ బాగుందా మీ ఆంటీకి
ఆ ఇప్పుడు బానే ఉంది
అదే మొన్న అన్నావు కదా హెల్త్ బాలేదు కొంచెం చూసి రావాలి అన్నావు కదా వెళ్ళి చూసోచ్చావా
ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ వరకు వెళతా
పిల్లలు వచ్చే టైం వరకు వెళ్లి వస్తావా
ఆ ఈ లోపు వాళ్ళు ఫోర్ త్రీ థర్టీ వరకు అట్లా వస్తారు ఈ లోపు వెల్లి అట్లా ఒక వన్ అవర్ ఉండి వస్తా
వాళ్ళది వేరే ఉరా మీది వేరా వురా
ఆ జీ జా ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ అంతే
ఆ మంచిగానే ఉంటాది కదా మీ ఆంటి మీతో కలిసి మా
ఆ బా ఆ బానే ఉంటది
ఆ మీరు బాగున్నప్పుడు మీరు కూడా బాగా చూసుకోవాల ఆమెని
ఆ
ఇప్పుడు నువ్వు రెంట్ కు ఉంటున్నావారా ఓన్ హౌస్ హా మీది
రెంటే
రెంటే నా ఓన్ హౌస్ ఉన్నది కదా ఓన్
ఆ ఉంది ఉంది ఉంది అని కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్స్ కావాల్సింది ఉన్నాయి అన్నట్టు
ఆహా అదే కన్స్ట్రక్షన్ ఇంకా కాలేదా మరి
కాలేదు కాలేదు
ఏ వర్షాలే పడుతున్నాయి ఏం స్టార్ట్ చేస్తారు వర్షం అయిపోయిన తర్వాత చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కడతానంటే వర్షం పడుతా ఉంటే కరెక్ట్ కుదరదు కదా
అయితే ఇప్పుడు మళ్ళ ఏంటంటే మళ్ళీ బోరు మళ్ళా రిఫ్రెష్గా చేసి మళ్ళ అప్పుడు ఇల్లు పని కోసం అట్లా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బోరు మొత్తం అదంతా కూలిపోయింది అన్నట్టు
అయ్యో ఇంత ముందు వేసినా కూలిపోయిందా ఏ
ఆ ఇగ అది మళ్ళా ఫ్రెష్గా వేయాల్సిందే
ఆహా ఆల్రెడీ మీరు బోర్ వేస్తే అది మట్టి లోపలికి ఊబి లాగా పోయిందా
ఆ అట్లా కూలిపోయింది ఇప్పుడు టూ టైమ్స్ ఏస్తే టూ టైమ్స్ అట్నే అయింది ఈగ అక్కడ నుంచి చేంజ్ చేసి మళ్ళీ వేరే సైడ్ వేయ్యలే
అబ్బా డబ్బులు వేస్ట్ కదరా బానే ఎన్ని ఎన్ని ఏసీళ్ళు లోపలికి
అప్పుడు వన్ వన్ ట్వంటీయో ఏమో
మనకు ఆ కానీ తక్కువలో మంచిగానే ఉంది కాని అట్లా కూలిపోయిందంటే రెండు సార్ల వేసినట్ అంటే మనీ వేస్ట్ అయినట్టే
మనీ వేస్ టూ లాక్స్
బ్బ కానీ మళ్ళా వేరే ప్లేస్ అట్లా చూసి వేసుకోండి మంచిగా
అ
అంటే ఊబి ప్లేస అదేమన్నా కాళ్ళు పెడితే ఇట్లా లోపలి పోతదా
అట్లని కాదు కాని మన బండి వచ్చింది అన్నట్టు
ఆహా ఏ ఏంటి లారీ లాంటిది వచ్చిందా
లారీ లాంటిది కాదు కానీ మొత్తం కింద మొత్తం బండ లాంటిది వస్తాంది అది దాన్ని ఏమంటారు కంకర అనేది ఉంటది కదా ఆ అట్లా అవడం వల్ల దానికి ఆ మట్టికి అంత గ్రిప్ ఉండక మొత్తం మొత్తం కూలిపోతాంది
ఆహాహా లూజు లూజు లూజు లూజు గా ఉంటంది
ఆ
గట్టిగా ఉండకుండా అంత రాళ్ళతోటి మెత్త మెత్తగా కొంచెం రాళ్ళు కొంచెం మట్టితోని ఉంటాంది అన్నట్టు
అవును
ఆ కానీ ప్లేస్ చేంజ్ చేయండి రా గన్ని డబ్బులు వెస్ట్ అయినయ్
హైబ్రిడ్ టూ లెట్స్ ఒకసారి మళ్ళీ అయ్య గారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎటేయమంటాడో ఎందుకంటే ప్లేసు ఇంటి ముంగట ఎక్కువ లేదు మనకి ఇప్పుడు అందులోనే కాంపౌండ్ రావాలి బాత్రూమ్స్ రావాలి కాబట్టి ఒకసారి మళ్ళీ ఆయన చూసిన తర్వాత మరి సైడ్ సైడ్ క మళ్ళీ రైట్ సైడ్ కా చేంజ్ చేసినంక అప్పుడు
అట్లా వేసుకోండి ఇగ ఇల్లు రిపేర్ అయినాక అది వేసుకున్నాక ఇగ ఇంట్లోకి వెళ్తార
అవును
ఆ ఇప్పుడు బయట రెంట్ కొచ్చి ఉంటున్నారు అన్నట్టు మ్ మ్ సరే సరే రా ఆ
సరే
ఆ ఓకే కావాలంటే నువ్వు నాకు ఫోన్ చేయ్ మళ్ళ బ్యాంకేళ్ళే ముందు
ఆ ఓకే
ఆ అందులో తెలిసిన వాళ్ళు ఉన్నారు
ఓకే చెప్తా ఆ చెప్తా
ఆ సరే బాయ్
బాయ్